హలో
మేడం బాగున్నారా అండి హలో నమస్తే మేడం బాగున్నారా. బాగున్నా మేడం మీరు బాగున్నారా ఆ అవును మేడం బాగున్నాను ఏం చేస్తున్నారు మేడం భోజనం చేసారా.
భోజనం అయింది మేడం మీది లంచ్ కంప్లీట్ అయిందా హలో
ఆ నాది కంప్లీట్ ఆ మేమ్ చెప్పండి ఆ వినిపిస్తుంది మేడం
చెప్పాలి మేడం మీరే
ఆ మీరు ఏదైనా ప్రదేశ ప్రదేశానికి వెల్లారా
లే
లో ఏదైనా ప్రదేశానికి వెళ్ళ ఆ అంటే
హమ్ హమ్
ఒకవేళ వెళ్ళాలన్
హమ్ వెళ్ళాలి అనుకుంటే అరుణాచలం వెళ్దాం అనుకున్ నాన్ మేడం అరుణాచల్నా వెళ్దాం అనుకునము హలో ఆ చెప్ పండి మేడం అరుణాష్ తన హిస్టరీ గురించి తెలుసాండి చరిత్ర
తెలుసా మేడం
ఆ అవును మేడం
అదే కొంచెం చెప్తారా మేడం నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.
మీ మీరు రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళొచ్చారు మేడం?
మేము షిరీడికి వెళ్ళొచ్చామ్ అండి.
ఆ ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్ళలేదా అండి?
లేదు మేడం ఆ ఒక షిరిడి ఉంది అక్కడ ఆ శిరీడికి వెళ్లచ్చాము తీరిది చుట్టు పక్కల తెనిశ్వరం అని ఉంటుందండి అటు వెళ్ళసే ఆ శని చరణ్ వెళ్ళే అచ్చం అండి ఆ శేనిశ్వరం కూడా చాలా బాగా ఎండలు ఉన్నాయిండి అసలు చాలా కష్టంగా ఉంది. ఆ ఎండకి వెళ్లి రావడం కూడా. కానీ ఎలాల, అవునండి శని అంటే ఆ అక్కడ శనిశ్వరుడు స్వామి వారు ఉంటారు కాదండి. స్వామివార్ కి ఆ ఆయిల్ అనేది పోస్టుంట్ నూనె అనేది పోస్తూ ఉన్
ప్రతి రోజు చేస్తారా మేడం అది?
ప్రతి రోజు చేస్తూ ఉంటారండి. చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు అక్ అక్కడ ఆ సో అక్కడ మనతోనే బాగ్ అవునండి. ఒక ఆ బుక్ చేసుకోవడం అంటూ ఏం ఉండదం డి మనము స్వామి వారి దగ్గ దగ్గరకు వెళ్లేటప్పుడు మనకు లైన్లో నిల్చుంటాము కదండీ అక్కడొక క్యూ ఆ టోకెన్ అనేది ఇస్తూ ఉంటారు సో మనము ఆ టోకెన్ తీసుకొని ఒక ఆయిల్ అనేది తీసుకొని వాటర్ బాటిల్ లో ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారండి అక్కడ పక్కనే ఆ సో అది ఆయిల్ తీసుకొని స్వామివారి మీద పోసి మళ్ళీ మనం వెనక్కి తిరిగి స్వామి వడిని చూడకుండా రావాలి అండి ఎందుకంటే మనకి ఉన్న శని అ ంతా పోవడానికి స్వామివారిని దర్శించుకుని ఆయిల్ అనేది కోసం నల్ల ముక్క ఆ ఉంటుంది కదండీ నా
అంటే ఆయన ఆయన కూడా ఒక దేవుడు అంటారు కదా మేడం మరి ఆయన ఎందుకు మరి వెళ్ళిపోవాలని ఆ పూజలు చేస్తారు
అవునండి అంటే ఇప్పుడు మనకు నవా గ్రహాలల్లో అలా ఉంటాయి కద ండి సో అవని దోష నివారణ ఏమన్నా ఉంటే మనకి అవన్నీ తొలగిపోవడానికి అయన్ని కూడా ఇలా పూజిస్తూ ఉంటామండి ఎక్కువగా రాహు నాకు ఆ శని పడదు ఆ రాహు కేతులున్ ఉంటారు కదా ఇలా పడదు కాబట్టి మనకు మన రాశి ప్రకారం ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆయన
అంటే దాన్ని శాంతి పూజ అంటారా
ఆ శాంతి పూజలా అనే ఉంటుందండి దోష నివారణ ఏదన్నా ఉంటే అలా అవన్నీ తొలగిపోతాయి అని చెప్పే సి స్వామి వారిని పూజిస్తూ ఉంటారు ఎక్కువగా
ఉమ్
సో మనకి ఎలాంటివి ఉన్నా కూడా అడ్డంకులు ఉన్నా కూడా తొలగి పోతూ ఉంటాయి
అది ఎన్ని సంవత్సరాలు చేయాలంటారు.
అలా ఏం లేదండి అది మనం ఓపికని పట్టుకొని అంటే పదకొండు శనివారాలు అయినా ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఐదు శనివారాలు అయినా చేసుకోవచ్చు. ఇలా బేసి సంఖ్యలో ఉ ాదా సో అలా మనం కొన్ని శనివారాలు మొక్కుకొని మనం స్వామివారి ఇ చేసుకోవచ్చండి
శనివారం ఒక్క రోజేనా వారంలో
అవునండి
అ
అ ఇంకా చెప్పండి ఇం ఇంకా మీరు ఎలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటారండి.
ఎక్కడికి వెళ్ళలేదు మేడం
ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే అండి అనుకుంటున్నారు గానీ
ఆ దొరకట్లేదు
యండి ఇంకా ఏం చేస్తుంటే సరేండి అంటే ఒక ఆ ఈ ప్లేస్ కి తప్పనిసరిగా వెళ్ళాలని ఏమైనా అనుకున్నారా.
అద అ అరుణాచలం మేడం
ఓకే జీవితంలో ఒక్కసారే అయినా ఇదా దేవాలయానికి వెళ్ళే రావాలి అని మీరు అంట కున్నారు ఓకే అ ఇంకా ఏంటండి చెప్పండి
చెప్పాలి మేడం
హలో
ఇంకా మే ఇష్ట మేడం
మీది మేడం సంగ్రాంధ్ మేడం హలో
ప్రతి పండుగకు పండుగ అంటే ఎకువ ఇష్టమా మేడం
అవును మేడమ్ అవును
ఆ సంక్రాంతి పండకి ఏం చేస్తూ
ఆ మేడం
సంక్రాంతి పండుగకి ఏం చేస్తుంటారు మేడం
ఆ పిండి వంటలు ఉంటాయి కదా మేడం అరిసెలు అనేవి
హలో
హలో
హలో మేడం